హలో వినిపిస్తుందా అండి హలో హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఇప్పుడు ఇప్పుడు నేను రెండ్ మూడు నాలుగు సార్లున్నా హలో హలో దాని మీకు వినిపిస్తుంద నా వాయిస్
ఆ మీ మాట నాకు వినిపిస్తుంది నా మాట మీకు వినిపియట్లేదు
అవునా అండి అదే ఎందుకని కని నేను భయపడుతున్నామా అన్ని
అంటే నా దగ్గరకి ఇక్కడ వర్షం పడుతుంది కదండి అదేమన్నా ప్రాబ్ అదేమన్నా అయిందేమో అని
అవును కొన్నిసార్లు వాతావరణం బాగా లేకున్నా కూడా ఆ
హ్మ్
అలా అవుతుంది మీ దగ్గర బాగా జరుపుకునే ఆ జాతర ఏమన్నా ఉన్నదా అండి మీ సైడు
జాతర హలో
ఆ మీ దగ్గర బాగా జరుపుకునే జాతర ఏమన్న ఉన్నదా అండి మీ
ఇక్కడలో ఇక్కడలో ఏం జాతర ఎంలేదండి నేను అక్కడ హాస్టల్ దగ్గర ఉన్ మ హాస్టల్ దగ్గర ఉండే జాతర హాస్స్ట హాస్టల్ దగ్గర ఉంటామండి సూర్యపేట అక్కడ జాతర ఉంటది మంచిగా లింగమంచం జాతర అని మూడు మూడు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తది
హు హు అదే అదే ఆ విన్మాను ఆ జాతర కూడా గగురించి మీరు రీసెంట్ గా ఏ జాతరకి వెళ్ళలేదాన్ అమెగా
శివరాత్రి రోజు రోజు వేములవాడకెల్లాము ఆ రోజయితే ఇట్లంతా ఉన్నాము ఆ వేములవాడ
ఆహా వేములవాడ తెలుసండి మేము వెళ్తాము మా దగ్గర ఎట్లా ఉంటదంటే పెళ్ళయినా కొత్త దంపతు పంతులు ఏదైనా మొక్కులుంటే వేముల వాడకి వెళ్తరు వా శివయ్యదా అని అంటరు కదా అట్లా ఎళ్తరు చాలా మంది దారణాలు చేపుచు కొంటరు మేము వెళ్ళినాం ఇప్పటికి రెండో మూడోసారి వెళ్లాం అను అకుంటాను నేను వేములవాడకి అక్కడ బంతి పోచమ్మని చేస్తారు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి దేవునీ దర్శనం చేేసుకుంటరు గుళ్ళ దర్శనం చేసుకో స్నానం నం చేసి గుండ్లు కోట్ కొట్టించుకునే వాళ్ళ గుండ కొడ్టించుకున్నారు దేవుందగ్గర దగ్గరిక వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఆ మొక్కు తీర్చుకుంటారు కొబ్బరికాయ కాయ కొట్టి కోళ్ లాగాలనీ ఉంటాయి ఏంటి అంటే ఆవులు ఆవు ఆవులు ఉంటాయి వాటి ని గుడి చుట్టూ ఒక ఒక ఒక చుట్టూ తిప్పి వి తీసుకొని వచ్చి మల్ల వదిలి పెడుతారు అవిడు కోడతానికి కొత్తాయి కానీ భయం అయితది ఆ కూల్లేగాలని అవి అవి కొట్డానికి వచ్చినప్పుడు భయం అయితది
అవును దగ్గరకి వచ్చినప్పుడు
ఆ అలా మొక్కులు ఉంటాయిన్నమాట మొక్కులు మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీర్చుకుంటా ఉంటారు అలా ఆ అక్కడ దేవుని దర్శనం ణ అయిపోయాక ఇగ మళ్ళీ బొద్ బద్దిపోచమ్మ దగ్గరకి వెళ్ళి అంటే అక్కడ కోడిని కోసుకొని వస్తాడు కొన్ని పోసుకొని వచ్చి అన్నము బోనం వండుతారు బోనం బోనం ఉంటది కదా అంటే అంటే అన్నము ఇట్లా అంటారు కదా తెలియడాని కనే అలా అన్నం వండుకొని కోడిని కోసుకొని కుర ఇట్లా అన్న ఫస్ట్టు బోనమే వండుకొని బది భుజమ్మ గాడికి పోయి బోనం జమర్ నాంక వాళ్ళ మొక్కులు తీర్చుకుంట ఉంట్రు కోన్ని లేకుంటే మేకను కోసి మొక్కులు తీసుకొని బద్దపో సమ్మ దగ్గర నుండి వచ్చి మళ్ళా వండుకొని అందరూ అక్కడ తింటా ఉంటారు
అదే మొన్న మే మొనసే పక్కన ఏళ్ళాము లేదండి మేము వేముల వాడికే వచ్చాము మేము వేముల వాడికి మొన్న శివరాత్రి రోజు వచ్చాము
ఆ
అప్పుడు అంటే ఎప్పుడు ఏళ్ళలేదు అదే ఫస్ట్ టైం వెళ్ళాము వెళ్ళినప్పుడు ఈ రోజు పొద్దున వెళ్ళాము వెళ్ళేసరికి మధ్యాహ్నంమైనది అక్కడే ఉండి మొత్తం చూసాం అక్కడైతే ఎంత మంది కూర్చొని అక్కడే ఉండు టున్నారు అక్కడే కూరగాయలు అక్కడే అన్నం అక్కడే పాలు పొంగియడం అట్లే టెంట్లు వే కొని చాపలు ఏసుకొని అక్కడే పడుకొని చేస్తున్నారు అంతా మేము సేవ వాళ్ళకి మాకు రూమ్స్ ఇస్ తరు ఆ రూమ్స్ లో ఉన్ అక్కడ రోజు నైట్ అంతా అక్కడే ఉన్నాము ఆ రోజు నైట్ అంతా జాగారం చేస్తాం కదా రోజు అక్కడే జాగరం చేసి తర్వాత రోజు పొద్దున పూట దేవుడు దశ కరెక్ట్ గా లింగోద్భవం టైం కి దేవుడు ఎదురుట ఉన్నాం మేము వం టైం కి దేవుణి చూసుకున్నాము మూడింటికి అట్ల గుళ్ళో నుంచి బయటకు వచ్చాము వచ్చి ఇంకా ఆ మొత్తం రెడీ అయ్యి టిఫిన్ దినీ వచ్చేసామడిటను జాగర అండి కరెక్ట్ గా లింగోద్భవం ఉంట టైం క దేవు దగ్గర ఉన్నాండి
నా ఇష్టం అంటే ఎక్కువ కలంబ్రాాలని జాతర అది ఏంటిది రాములరి కళ్యాణము శివరాత్రికి ఎక్కువ వస్తారట కదా అందరుూ
అవునవును
తెలియదు అంటే మా ఇంటి పక్కన వాళ్ళు అంటు అ విన్నా నేను అంటే తలబరాలుు పోసుకుంటా ఉంటారంట మీకు తెలుసా అండి ఆ విషయం
ఆ ఎప్పుడు కళ్యాణం చేస్తారంట మేం కళ్యాణం చేస్తార అనుకున్నాం గానీ చేయలేదు అంటూ మొన్న పోయింది సార్ మేము వెళ్ళినప్పుడు కళ్యాణం చేయలేదు
ఉ అంటే శివరాత్రికి శివరాత్రికి అందరు దారుణం నప్పించుకున్న వాళ్ళు అందరూ ఇట్లా మొకువ ఎంటి దేవు కళ్యాణం చేయిుకున్న అప్పుడు తలంబరాలు పోసుకుంటా ఉంటారట నాకు కూడా తెలియదు అ అంటే విళ నీను కూడా
ఆ చేపచ్చి ఆ రోజు నైట్ అంతా అండి మేము అక్కడే ఉన్నాము పెద్ద తేజ్ కట్టి ఆటలు డ్యాన్సులు అంతా మ కొత్త నిద్రపోూలిలాంటి జాగరణ చేసే వాళ్ళకి పాటలు పాడారు శివు పాటలు పాడారు అన్ని శివుడు పాటలు ఒకవైపు ఆటలు పాడుతుంటే ఇంకోవైపు డ్యాన్స్ చేసారు శివుడికి ఆటలు అ అంత మంచి ఉన్నాయో జాగారం అంతా
ఉ అంటే ఎవరన్నా వచ్చారంండి మీరు నైట్ అంతా మేల్ చపి ఉన్నారు
శివరాత్రి అంటేనే జాగారం కదా అ
హలో
వెంటనే
ఆ అంటే అంటే మీరు జాగరం అక్కడనే ఉన్నరండి
అక్కడే దేవుడి దగ్గరే ఉన్నాం ఇంకా టై ఆ ట ఆ సమయానికి
ఉహూ అంటే అక్కడే నైట్ అంత వు నీ మార్నింగ్ వెళ్లారన్న మాట మీరు
అక్కడే రేత్రిఅంత అక్కడే దేవుడి దగ్గర ఉండేసి మూడింటికి తెల్లారుజావన మూడయింది అప్పుడు గులో నుంచి బయటకు వచ్చి ఇంకా బ్రెష్ ఆది చేసుకొని మళ్లీ వెనక్కి రిటర్న్ ట్రైన్ ఎక్కేసాము
ఉహూ ఏమో చాలా మంది అంటూ ఉంటారండి నేను ఎప్పుడు చూడలేదు అంటే ఇగ మాకు మొక్కులు ఉంటే ఆ మొక్కులకి వెళ్ళాంగాని ఎప్పుడు ఏళ్ళినా జనాలు ఉ ఉట్టనే ఉంటారు గుడిలో
మేము ఎప్పుడు వెళ్ళలేదు అందరూ అంటుంటే విని మొన్నపోయిన సరే వెళ్ళాము అదే మొదటి
సమ్మక్క సారక్క జాతరకి ఏళ్లారా మీరు ఎప్పుడన్నా
లే లేదండి అదొక్కటి మిగిలిపోయింది ఈగ దానికి కూడా ఏళ్ళాలి
అవునా ఈ సారి చాలా బాగా జరిగిందండి సమ్మక్క సారక్క జాతర ఆ ఆమె పి ఎంపిసితక్క చాలా బాగాయి అంటే అన్ని మార్ ప్పించారు కట్టడాలన్నీ అప్పుడు వేరే విధంగా ఉండేనట ఇప్పుడు అందరి వార్త పత్తులలో చెప్తుంటే నేను విన్నాను నాకు తెలియదు క్లారిటీగా మేము ఏళ్ళలేదు మాకు లేదన్నమాట మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళలకు ఎవరికి లేదు జాతర ఎవరికన్నా ఉంటే వెళ్లేవాళ్ళం
ఆ
హ
అ అయితే అది ఒక్కటి మిగిలిపోయింది అది వెళ్ళాలి
ఆ అందరు అంటూ ఉంటారు సమ్మక్క సరక్క బెల్లం అని ఇస్తా ఉంటారు మగ తెచ్చి
బంగారం ఉ బంగారం అంటారు అవును ఇక్కడ కూడా వెళ్ళ వచ్చిన వాళ్ళు ఇస్తా ఉంటారు ప్రసాదం మాకు బంగారం ప్రసాదం అని మమ్మీ వెళ్ళింది కానీ నేను వెళ్ళలేదు
వన్ ఎన్నారుమా తోటి కూడాడ
ఉ ఇన్నీ వెళ్ళారు నాకు అప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వె కుదర్లేదు నాకు
ఉహ్
ఆ
మీ మీ ఇంటి పక్కన ఎవరన్నా వెళ్లారా అండి జాతరకు
లేదండి అంటే తెలిసిన వాళ్ళు విన్నారు చుట్టాలు అయితడ వాళ్ళు విన్నారు
అంటే అక్కడ జాతరలు ఏముంటదండి అ అ ఎవరైనా మొక్కువ తీసుకుంటేనట వాళ్ళ బంగారం సమర్పి ట బంగారం అంటే బెల్లం అన్నమాట అంటే ఇక వాళ్ళ ఎంత బరుగుంట బర్వుకు దగ్లటు అంత వెళ్ళమూ నేసా ఉంట
హ
అట్లా చాలా మంది సమర్చిస్త బాగుంటా గటా
మొక్కుంటార అవును
ఓఓ
ఇంకా ఆ కోరుకున్న మొక్కుకు తిగితే మా నిలువెత్తు బంగారం ఇస్తా ఉంటారు ఎంతకు బరువు ఉంటే అంత అంత బెల్లం ఇస్తారు దేవుడికి మొకు తీర్చుకుంటారు కానీ జనం ఉంటారంండి ఆ జనంలో కష్టం హట చాలా వెళ్ళడం కష్టం ని వెల్ళాలి
ఉ ఇ వెళ్ళాలి అనుకుంటూ దేవుడు అయితాను ఇదరది పసన్ పంట
వెళ్తా ని మనం కట్టిగా అనుకోవాలి కానీ
కానీ మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదండి మా నాన్న చిన్నప్పుడు తీసుకెళ్ళాడు ఒకసారి అప్పుడు అప్పుడే వెళ్ళాము ఆ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు నువో తెలిసిన ఆ ఆ ఆరో క్లాసులు అనుకుంటా అప్పుడు ఎలా వాంట
హ
ఇప్పుడు చిన్నప్పుడు అంత గుర్తుకు కూడా లేదు అందర ఉంటారు జనీ ఏ జతేలి ఏదానా వా ంటా అంత
చిన్నప్పుడు అంత గుర్తుండదులేండి ఆట పాటల్లో ఉంటాం కదా